ద
హలో
హలో
సిస్టర్ వినిపిస్తుందా వినిపిస్తుంది సిస్ ర్ బాగున్నారా
ఆ బాగాన్నము మీరు బాగున్నారా
బాగున్నా సిస్టర్ తిన్నారా బాగున్నాను సిస్టర్ తిన్నారా ఇంకా లేదు సిస్టర్ తినాలి మీకు మీ ఇంట్లో ఫుడ్డు ఏంటి సిస్టర్ స్పెషల్
ఇంటి ప్రతు న బరటా
ఓకే ఓకే మా ఇంట్లో కూడా ఈరోజు పరోటా నే సిస్టర్ పరోట విత్ చికెన్ సేరువా ఇంకా మీరు ఏమేం ఫుడ్ చేస్త ర్ సిస్టర్ స్పెషల్స్ హలో ఆ మీరు స్పెషల్ ఫుడ్ ఏమేం చేస్త రు సిష్టర్
మీలి
సిస్టర్ ఇప్పుడు వినిపిస్తుందా
ఏం వినిపియలేదు
మీ ఇంట్లో స్పెషల్ ఫుడ్స్ ఏం చేస్తారు అంటున్నా
చేపలు
సిస్టర్ వినిపిస్తుందా క్లారిటీగా మీ ఇంట్లో ఫుడ్ ఐటమ్స్ స్పెషల్ ఏం చేస్తారు
చికెను చెపలు అలాంటివి చేస్తారు సార్
ఓకే ఓకే ఇంకా ఏమన్నా స్పె షల్స్ ఏమన్నా చేస్తారా
ఇంకా మాఅక్క బిర్యానీ చేస్తది మీ ఇంట్లో ఏం ఫుడ్ చ్చేస్తారు
ఆ ఇంట్లో కూడా ఆల్మోస్ట్ అలుగు బిర్యానీ ఉంటది ఆ చికెన్ చేస్తారు నాటి కోడి పులుసు చేపల పులుసు ఇంకా ఇట్లాంటివి చేస్తారు సిస్టర్ మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి సిస్టర్
బిరియానీ మీకే ఫుడ్ ఇష్టం సస్టర్
నాకు మటన్ బిర్యానీ దమ్ బిర్యానీ ఇష్టం సిస్టర్
నీకు మంచి ప్లేసులు నీకు ఇష్టమైన ప్లేసులు
నాకు ఇష్టమైన ప్లేసు తిరుపతి సిస్టర్ మీరు వెళ్ళార ఎప్పుడన్నా తిరుమలకి దేవుడు దర్శన్
ఆ ఎల్లెం చిన్నప్పుడు ఎల్లాము
ఓకే ఇప్పుడు సమ్మర్ కదా సిస్టర్ ఎ మన్నా ప్లానింగ్స్ ఏమన్నా ఉన్నాయా బయట ఎళ్ళడానికి
ఇప్పుడైతే ఏం లేవు అందరూ వచ్చినాక వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాం మీరు ఎక్కడికైనా ప్లాన్ చేసున్నారా
ఆ ఇంకా ప్చ్అంటే టెంపుల్స్ కి వెళ్దాము అనుకుంటాన్నాము లైక్ కాణిపాకము కాళహస్త్రి అర్ధగిరి ఆంజనేయ స్వామి టెంపుల్ ఇంకా వెళ్ళాలనుకుంటే చెన్నై బీచ్ అలా వెళ్ళాలి సిస్టర్ ఇంక పిల్లోల కి స్కూల్స్ పొ పన అయిపోతది కదా సో అంత లోపల ఎళ్ళేసి వద్దాము అని అనుకుంటా ఉన్నాము చూడ
మేము కానే ఎక్కడికి వెళ్దాము అనుకుంటున్నాం
ఓకే ఓకే సిస్టర్ ఇంకా మీ మీరు మీరు చేసే ఫుడ్ల్లో మీకు ఏది ఇష్టం సిస్టర్ ఎక్కువ
నాకు బిర్యానీ ఇష్టం
చేస్తారా మరి మీరు
నాకు తెలీదు బయట నుంచి తెప్పించుకోని తినే
ఓకే ఓకే
మీకు తెలుసా
ఆ తెలుసు సిస్టర్ ధమ్ బిర్యానీ బాగా చేస్తాను ఆ చేస్తాను సిస్టర్ ఇంకా స్వీట్స్ ఐటెమ్స్ లో ఏం తింటారు బాగా
గులాబ్జము పాలకోవా
ఓకే
మీరు
నేను ఆల్మోస్ట్ అల్ అన్ని తింటాను సిస్టర్ కేక్స్ ఆ తర్వాత గులాబ్జాము ఆ కాళహస్తి పాల్కోవా ఇంకా లైక్ ని ప్పట్లు గచ్చగాయలు
నాకు బెల్లపు నిప్పట్లు
ఆ అన్నీ అన్నీ తింటాం సిస్టర్
పాయిసం అయ్య ఇస్తున్నా
ఓకే చే చేయడం తెలుసా మీకు స్వీట్ ఐటమ్స్
ఆ తెలిదు అమ్మ చేస్తది
ఓకే ఇంకా హాట్ ఐటెమ్స్ ఏమన్నా చేస్తారా సిస్టర్ మీరు ఆ ఏమన్నా ఇవి చకోడీలు
నాకేం తెలిదు సిస్టర్ అన్ని బయట నేను తేపించుకొని తినేస్తా మీరు ఏమైనా చేస్తారా
నేను చకోడీలు చేస్తాను సిస్టర్ అట్లే పబ్బిళ్ళలు అలాంటివి ఏవో కొన్ని కొని చేస్తాను మురుకులు
పబ్బిల్లలు అంటే
ఇవి ఆంధ్ర సైడ్ అట్టే ఓటో వాళ్ళు అంటారు సిస్టర్
అ
ఆ అవి చేస్తాము ఇంకా అంటే నిప్పట్లు చేయడానికి ట్రై చేసాను గాని బట్ అది కుదరలేదు నెక్స్ట్ టైమ్ ఏమైనా ఉంటే టె సంక్రాంతికి అట్లా నేర్చుకోవాలి ఇంకా మీ సైడు ఏ ఏ ఫెస్టివల్ బాగా చేస్తారు సిస్టర్
మా సైడు సంక్రాంతి కనుమ బోగి లాస్ట్ లో కనుమ గోబ్బమ్ అంటారు కదా అది బాగా చెస్తరు వినాయక చవితి కునలు బాగా చేస్తారు
ఓకే
ఆల్మోస్ట్ అన్ని బానే ఉంటాయి మీ సైడు
మా సైడ్ అంటే దివాళి బా చేస్తాము హ్మ్ తర్వాత అంటే సంక్ క్రాంతి సంక్రా
ఓకే
గపతి అయితే ఊళ్లోనే ఆ దేవుడి విగ్రహం పెట్టేసి ఇంకా ఒక త్రీ డేస్ అన్నా ఫైవ్ డేస్ అన్నా పెట్టేసి దేవుడికి ప్రసాదాలు పెట్టడం ఇంటికి పలానా రోజు వాళ్ళు పులిహోర చేయాలి పలానా మా వోళ్ళు ఈరో ఈ రోజు వాళ్ళది వంతు అన్నట్టుగా చేసేసి పెడతారన్నమాట
ఓకే
ఇంకలా ఇంక లైక్ ముగ్గులు పోటీలు ఇంకా చాలా గేమ్స్ పెడతారు దాంట్లో పార్టిసిపేట్ చేసాము అనేసారంటే ప్రైజెస్ ఇస్తారు మళ్ళీ ఉట్టి కొడతాము ఉట్టి కొట్టేసిన్ తర్వాత మళ్ళీ దేవుడు పిల్లలందరికీ పెట్టేసి ఇంకా దేవుడు ఊరేగింపు అన్మాట బా చేస్తారు సిస్టర్ మా ఊరు సైడు కూడా
మా ఊరు సైడ్ కూడా బానే చేస్తారు
ఓకే ఓకే ఇంకా సిస్టర్ ఫుడ్ ఐటమ్స్లో ఇంకేమిష్టం మీకు ఏంటి సిస్ టె
ఈ సమ్మర్ కి ఇంక మీరు ఎక్కడి కెల్దా మనుకుంటున్నారు
ప్రజెంట్ అయితే ఎక్కడికి వెళ్ళడం లేదు సిస్టర్ ఎందుకంటే నాకు చిన్న బాబున్నాడు సో ఇంకా ప్లానింగ్స్ అయితే ఎక్ క్కడికి లేదు మా బాబు కొంచెం అల్లరెక్కువ సో అందుకన్ చెప్పి ఎక్కడికి ప్లానింగ్స్ అయితే ఏం లేదు సిస్టర్ బిఫోర్ మ్యారేజ్ అయితే చాలా ప్లేసెస్ తిరి గాను ఆఫ్టర్ మారేజ్ అయితే కొంచం తక్కువే
ఓకే
బిఫోర్ మ్యారేజ్ అంటే హాస్టల్లో ఉండి చదువుకున్నాను కాబట్టి అప్పుడు ఫ్రెండ్స్తో పాటి బాగా తిరిగేదాన్ని
ఎంజాయ్ చేసారు ఇప్పుడు హస్బెండ్ పుట్టారు కాబట్టి ఏం ఎంజాయ్ చేయ్యము
లేదు మా హస్బెండ్ కూడా తీసుకెళ్తారు కానీ ఇంకా బాబు చిన్న బాబు కదా మనం వెళ్ళిన దగ్గరకంతా బాబున్ తీసుకెళ్ళలేము మనం ఉన్నంతసేపు చిన్నపిల్లలుండరు కదా సో అందుకనీస నని చెప్పానని అంతగా ఎక్కు వెళ్ళము వెళ్తే అమ్మ వాళ్ళింటికెళ్తాము లేక్ పోతే అత్తమ్మ వాళ్ళింటికెళ్తాము లేదు అంటే మేముండే చోట్ల ఏమన టెంపుల్సు ఇంకా పార్కులు అట్లాంటివేమన్నా ఉంటే బాబున్ తీస్ కొనెళ్తాము ఇంకా అంటే జర్నీ అంటే నైట్ టైంలో రైడింగ్సు బాబున్ తీస్ కొన్ని చల్లగా గాలికి అలా అలా తిరిగేసి వచ్చేస్తాం అంతే
మీకేమిష్టం సిస్టర్ ఫుడ్ ఐటమ్స్లో
నాకు మటన్ బిర్యానీ ఇష్టం
దమ్ బిర్యానీ లైట్ గా
ధమ్ బిర్యానీ కూడా తింటాను కానీ ధమ్ బిర్యానీ కంటే కూడా మటన్ బిర్యానీ చాలా ఇష్టం సిక్
ఎమ్
ఉమ్మ్ నేను చదువుకునే రోజుల్లో అయితే బాగా తినేదనన్నమాట ఓ ఫేమస్ హోటల్ ఉండేది ఆ హోట్ హోటల్ నుంచి తెప్పించుకొని ఆర్డర్స్ పెట్టుకొనేసి తినేసేదాన్ని చాలా బావుండే అప్
ఏం
ఇంకా మీరు ఏం ఏం టెంపుల్స్ కేళ్తారు సిస్టర్ మీ సైడ్ ఏది ఫేమస్ టెంపులు టీచీక్
అమ్మా సైడ్ అయితే సత్ వేడు గంగమ్మ గుడి కాలాశ్రీ
ఓకే
కోట చురుక్ పల్లి
ఓకే ఓకే
సతిరేడు గంగమ్మ గుడి దెగ్గరయితే జాతర జేస్తారు అది బాగుంటుంది
ఓకే
త్రిటిపల్లో వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అది బాగుంటుంది
ఓకే
మీరే గుళ్లకేళ్తారు సిస్టర్
నేను అన్
కొద్ది సంతకం
ఒ కాణిపాకము లైక్ చిత్తూరు దెగ్గర సిస్టర్ అది నేను వెళ్ళాను బాగుంటుంది కాణిపాకం గానీ తిరుమల గానీ తిరుపతిలో వచ్చి ఇస్కాన్ టెంపులు తర్వాత గంగమ్మ జాతర బాగా జేస్తారు ఉ ఇంకా అంటే పల్లి కొండేశ్వర స్వామి నేను చూశాను సురుట్టుపల్లిలో బావుంటుంది ఇంకా అంటే తిరుపతిలో చాలా టెంపుల్స్ అయితే తిరిగాను సిస్టర్ బావుంటాయి
ఆ బై సిస్టర్